హలో
హలో గుడ్ ఆఫ్టర్నూన్ హలో వినిపిస్తుందాఅండి వాయ్స్ వాయిస్ వినిపిస్తుందా అండి
హలో
హలో హలో వాయిస్ ఇస్తుందానాది ఆ ఓ ఓకే ఓకే ఇప్పుడు ఆ ఓకే వస్తుంది ఇంతసేపు రాలేదు వాయిస్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నాము గుడ్ ఆఫ్ ఏం చేస్తున్నారు లంచ్ అయిందా
ఆ తిన్నమాక్క
అవునా ఏం చేసారు లంచ్ లో కర్రీ కర్రీ కాకరికాయి మా లంచ్ అవ్వలేదండి ఇంకా చేస్తాను ఇప్పుడు
అవు
ఏం చేస్తున్నారు
ఏమున్నా ఆ ఇక బాబులే చాడు ఇప్పుడే ఇక
ఆ ఆహా అవున ఏం చేస్తారు మీరు డైలీ రోజువారి పనులు
ఏముందక్క పొద్దున్నే గ ఉదయమే లేస్తాను ఆ లేచి ఉట్సని మగ్గేసుకొని ఆ గిన్నెలన్నీ బయట వేసుకొని తోముతా వంట చేస్తా మ సారికి ఆయనా మార్నింగ్ వెళ్తాడు గా అన్నమ్ కూర చేసి పెడతాను దానికి బాక్స్ కట్ ఇళ్ళు డ్చుకొని దోముకని బట్టలన్ని పిండేసుకోవాలి ఎంతేసుకొని
బాబు అంతే ఇంకా డైలీ అంతా బాబుని చూస్ కుడమే సరిపోతుంది
చిన్న బాబు ఉండేసరికి ఆ ఆ వర్క్ ఈ వర్క్ ఇక ఎప్పుడు పని కుదురు కుదురుతదో తెలియదు ఏ ప్పుడు పని అయ్యేది తెలవదు ఎప్పుడు పడుకునేది తెలవదు కదా
అవును కంటిన్యూస్ గా వర్క్ ఉంటానే ఉంటుంది ఇంకా
ఆ మా పెద్ద ఉంటది ఇక సెరిలాక్ దినిపియాలి చిన్నవునికి
ఊమ్ సర్లేక్ కంటే కూడా మీరు గ్గు ప్రిపేర్ చేసి పెట్టండి చాలా హెల్దీ బాబుకి సెర్లాకు ఉమ్ కొంచెం స్వీట్ ఇప్పుడే అలవాటు చేయకూడదు బిఫోర్ వన్ ఇయర్ పిల్లలకి ఆ సిర్లాకు పెట్టకుండా ఉండడమే మంచిది ఉమ్ కొంచెం స్వీట్ కి ఎడిక్ట్ అయ్యారంటే వాళ్ళు ఆ అదే గావాలంటా ఉంటారు ఉమ్ ఒకసారి అది ఆఆ ఆహా అదేదే మెల్లిగా అలవాటు చెయ్యండి
చేయాలి మళ్ళీ మొత్తం అవన్నీ ప్రిపేర్ చేయాలి గదా బియ్యం కంది పప్పు మళ్లీ
ఉమ్ అండి అవును అవునండి పప్పులన్నీ కడిగే బియ్యము అన్ని కడిగేసి ఆరబెట్టేసుకొని మంచిగా రోస్ జేసి డ్రై రోస్ చేసి పౌడర్ చేయాలి అందులో కొంచెం కొంచెం జీరా కొంచెం వాము కంపల్సరి యేయాలి
ఉమ్
డైజేషన్ పిల్లలకు మంచిగైతుంది
అదేలా అవును
ఉఉమ్ ఎందుకంటే పిల్లలు కొద్దిగా సెర్లాక్ స్వీట్ గా ఉంటుంది గదా దానికి అడిక్ట్ అయిపోయారంటే వాళ్ళు మళ్ళీ ఇది దినరు వాళ్ళకి స్వీట్ కూడా పెట్టకపోవడం మంచిదని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు వన్ ఇయర్
ఉమ్ హు
సాల్ట్ స్వీట్ స్వీట్ యా పెట్టకూడదంట అప్పుడప్పుడే వాళ్ళ ఆర్గాన్స్ అన్ని కొంచెం డెవలప్ అయితూ ఉంటాయి గదా
మరి డాక్టర్సే రాస్తానుగా మరి సెర్లాక్స్
ఆ అ అసలైతే డాక్టర్ చెప్తారు తినకూడదు స్వీట్ అయితే పె ట్ట కూడదు సెర్లాక్ కంటే ఉగ్గు చాలా బెటర్ అని
ఇ
ఇంకా అండి ఏం జేస్తుంటారు ఇంకా బాబుతోటే ఐతుందా మీకు
ఆ అవునండి బాబుతోటే అయిపోతుంది మీరేం జేస్తారు మార్నింగ్ నుండి
ఉమ్ ఇంకా అదే అండి మనము హో హోమ్ మేకర్సే గదా హౌస్ వైఫ్స్ అంటే ఇంకా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ ఉంటూనే ఉంటుంది ఎర్లీ మార్నింగే లేస్తాను ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా ఊడ్చి తూడ్చేసుకొని బ్రేష్ స్నానం అయ్యా కా దేవుడికి దీపం వెలిగించి తర్వాత వంట టిఫిన్స్ అన్ని స్టార్ట్ జేస్తాను ఇంకా డైలీ రొటీన్ పనులు న్నాయ్ అవి
హుహూ
ఇంకా టిఫిన్ బెడతాను పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ జేసేసి పిల్లలకి లే స్కూల్ కి టైం అయితా ఉంటుంది గదా ఫ్రెష్ అప్ చేపిచ్చేసి టిఫిన్ పెట్ కుంటూనే ఇంకా వంట గూడా బాక్స్ కి ప్రిపేర్ జేసినాను వాళ్ళకి టీ ఇడ్లీ దోశ వడా సమ్ థింగ్ ఏదో ఒకటి డైలీ ఒకటి ఉండాలి మా పిల్లలకైతే టిఫిన్స్
ఈ దోశ అయితే అండి అక్కడే నిలబడాలండి ఇగ
ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏసుకుంటూ నిలబడాలి దోశ అయితే ఒకటెే అక్కడే నిలబడాల అనుకుంటాము ఇడ్లీ అయితే ఒకసారి పెట్టేసి ఇటు వచ్చేయొచ్చు అనుకుంటాం గానీ కానీ గిన్నెలు చాలా అయితాయి ఇంకా అన్ని అన్ని హౌస్ వైఫ్స్ కి అన్ని రకాల ఇబ్బందులే అందరూ ఇంట్లోనే ఉంటున్నావు గదా ఏం జేస్తావు ఖాళీగానే ఉంటావు గదా అని అనుకుంటారు గాని చాలా వర్క్ ఉంటుంది డే అంత వర్క్ ఉంటుంది
మన కొసేపు కూర్చుందామన్నా కూడా తీరీకా ఉండా
ఉ ఉహ్మ్ మనము ఇలా ప్రిపేర్ చేస్తేనే కదా పిల్లలుగాని హస్బెండ్ గానీ టైం కి వాళ్ళ ఆఫీసెస్‌కి డ్యూటీస్‌కి ఏళ్ళేది
అవును అయినా వాళ్ళకి ఏం ఏర్పడదులేండి
అవును కొందరు బాబు కొందరు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కొందరు ఏమో హ్మ్ ఏం చేస్తున్నావ్ అనే వాళ్ళు కూడా ఉంటారు సో సొసైటీలో చాలా రకాల మనుషులు ఉంటారు ఇంకా
అవునవును ఇంట్లనేగా ఉండేది నువ్వు చేసుకోలేవా అనని అంటారు
ఉహ్మ్ కానీ మనకు ఎన్ని రకాల బాధ్యతలు న్నాయి అర్థం చేసుకోరు
అవురా
ఇంకా టిఫిన్ తినిపిచ్చేసుకుంటూ వంట ప్రిపేర్ చేస్తాను పిల్లలకు బాక్సెస్ పెడ తాను బాక్సెస్ పెట్టి ఇంకా స్కూల్ కి పంపించేసి వస్తాను ఆ తర్వాత ఇంకా ఇంట్లో వర్స్ మళ్ళీ మనకు ఎన్ని ఉన్నా తక్కువే పనులు బ ట్టలని గిన్నెలని ఆ బట్టలతో వెళ్తే అవి వాటిని కనీసం మిషన్ లో ఎసినా కూడా ఆరేయడము ఆరినాక మళ్ళీ ఐరన్ చేయడము పనులు కంటిన్యూస్‌గా అయితానే ఉంటాయి ఇంక డే అంతా వస్తుందా అండి నా వాయిస్ వినిపిస్తుందా మీకు
అవును
ఇంకా మళ్ళీ పిల్లలు ఇంకా లంచ్ చేసేసుకుంటాను లంచ్ తర్వాత మళ్ళీ పిల్లరు కాసేపు అట్ల వన్ అవర్ అట్లా రిలాక్స్ అయితాను ఆ తర్వాత ఇంకా మళ్ళీ పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారు
ఆ
స్కూల్ నుండివొచ్చాక వాళ్ళని ఫస్ట్ ఫ్రెష్ప్ చేపి చ్చేసి ఫ్రూట్స్ స్నాక్ ఏమైనా పెట్టేసి అవి అయ్యాక కొన్ని మిల్క్ కల్పిస్తాను
ఆ
ఇగ తర్వాత పిల్లల్ని దగ్గర కూర్చో పెట్టుకొని ఇంకా నేనే ట్యూషన్ చేప్తాను పిల్లలకి
అవునా
ట్యూషన్ అయ్యాక వల్ల హోమ్ వర్క్స్ స్టడీస్ అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ నైట్‌కి డిన్నర్ ప్రిపేర్ చేయాలి ఇంకా
ఉంట ఇడు హ్మ్ వీళ్ళని రెడీ చేయాలి అన్ని చేయాలి కదా
అవునండి మళ్ళీ ఇంకా డిన్నర్ లోకి చపాతీ అనో లేదంటే రోటీ అనో జొన్న రొట్టె అని ఏదో ఒకటి మళ్ళీ ప్రిపేర్ చేయాలి డిన్నర్ కి
వామ్మో
అంతలోనే ఇంకా నై ట్ అయిపోతుంది మళ్ళీ చేసి ప్రిపేర్ చేసేసి పిల్లలకు తినబెట్టడము మళ్ళీ తినడము మళ్ళీ కిచెన్ అంతా సదురుకోవడము పడుకునే సరికి టెన్ థర్టీ లెవెన్ అయితుందండి ఇంకా
అవునాండి
అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా అర్ధం కా కుండానే అయిపోతాది
అవును ఇగ కొద్దిగా అయితే మీ పిల్లలు వసారు
హ ఇప్పుడు సమ్మర్ కదా హాఫ్ డేస్ ఇచ్చారు అయినా ఊరెళ్ళి వచ్చాము ఇంకా పిల్లలు కూడా చాలా టైడ్ అయిపోయారు వచ్చి టిఫిన్ చేసి పడు కున్నారు ఇంక లేవలేదు పిల్లలు
అలసిపోయారు. బాగా టైడ్ అయిపోయారు జర్నీ చేసి.
ఉ
ఇలా ఇలా ఇంకా రోజువారి పనులు నేను కంప్లీట్ చేసుకుంటు ఉంటానండి. డే
మనకి ఎంత దీసిన పని తీరనే తీరదు ఏదోకటి ఆ పడ్ తునే
ఆ ఇప్పుడు మధ్యాహ్నం కాసేపు రిలాక్స్ అయి తున్నం అని అనే కాని, మళ్ళ రేపటికి టిఫిన్ ఏం ప్రిపేర్ చేయాలి, దానికి మీనపప్పు నానేేసుకో ము ఇంక దాని కోసం ఇంకేమైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము. ఏదో ఒక పని అయితే ఉంటానే ఉంటుందండి. కిచెన్ అంతా, మన ఇల్లంతా మన వైపే చూస్తున్నట్టు అనిపిస్ తా వుంటుంది పనంత. మీ హస్బెండ్ హెల్ప్ చేస్తారా అండి మీకు?
ఆ చేయరండి. ఆయన ఎళ్ళిపోతాడు, మార్నింగ్ ఎళ్ళిపోతారు. నేనే చేసుకోవాల.
అదే అదే అదే ఇంగ వాళ్ళు డ్యూటీకి వెళ్తారు కదా.
ఊ
పుడు నాకేవో ఆ డ్యూటీకి ఎళ్తారు కదా ఇంకా కుదరదు. ఇంట్లో ఉంటే ఏమైనా హెల్ప్ చేసే వాళ్లేమో.
ఆ అవునవునండి ఇగ ఇంట్లో ఉండరు కదా. ఎల్ వేయరు ఉహు ఉ
మా హస్బెండ్ అయితే కొంచం అలా హెల్ప్ చేస్తారు అప్పుడప్పుడు పిల్లలకు బ్రెషింగ్ బాతింగ్ అట్లా కొంచెం హెల్ప్ చేస్తారు.
ఉ
ఇ మా హస్బెండ్ అప్పుడప్పుడు చేస్తడు కానీ, ఇగ రోజు చేయడు ఎందుకంటే ఎళ్తారు కదా. డుటీకి తను
అవును అవును అవును ఇంక ఇలా అయితా ఉంటయి మన లేడీస్ కి రోజువారీ పనులు.
ఎందుకంటే
మీరు అంతేనా అండి, ఇంక రిలాక్స్ అయితారా కాసేపు రిలాక్స్ అయితారా? ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కాసేపు రిలాక్స్ అయితారా మీరు? ఉహు వాయిస్ సరిగ రావట్లే అండి, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది.
వసుంది వసుంది నా వాయిసు ఇన్ పిస్తుందా
ఆ ఓకే అండి
ఆ బట్టలన్నీ నానబెట్టాను.
ఆహా ఇప్పుడు చిన్న బాబు కాబట్టి, చిన్న బాబు ఎప్పుడు పడుకుంటే అప్పుడే మీకు కొంచెం టైం దొరుకు తది పని చేసుకోడానికి
ట్లేదు టైము
అవునండి తను ఇ పడుకున్నప్పుడు ఊ బాబు పడుకున్నప్పుడు పని చేసుకోవాలి, బాబులు లేసినప్పుడు బాబుని చూసుకోవాలి.
ఆ అవునండి ఏం పనో ఏం ఇపు ఓకే అండి
ఓకే థ్యాంక్ యూ అండి
ఆ ఓకే థ్యాంక్యూ